హలో
హలో బణవా ఉ బాగున్నా ఏం చేస్తున్నా
ఏం లే నువ్వేం చేస్తున్నావు
నేను కూడా ఖాళీనే నేను పనుకోని ఉన్నా బోర్ కొడుతుందా
అవును ఎగ్జామ్స్ అయిపోయాక ఫుల్ ఖాళీగా ఉన్నా ఏం చేయాలో అర్థం కావడం లేదు
సేమ్ సిచుయేషన్ అను కూడా ఎగ్జామ్స్ టైమ్స్ లో అయితే టెన్షన్ పడతా పడతా ఇప్పుడు ఫ్రీగా అయ్యాక కొంచెం బోర్ కొడుతుంది
నిజమే కాలేజ్ డేస్ ఎంత ఫన్ గా ఉంటాయో ఇప్పుడే గుర్తొస్తా చిన్నాయి
ఆ ఎ స్పెషల్లీ మన బంకు కొట్టిన సెక్షన్స్ ఇంకా ఒకటి గుర్తుకుందా నీకి లాస్ట్ బెంచ్ లో కూర్చొని స్నాక్స్ తినే రోజులు అవన్నీ గుర్తుకున్నాయా మంచిగా ఎంజాయ్ చేసాం కదా
అవునురా మరియు ల్యాబ్ టైమ్ లో అటెండెన్స్ కోసం పరుగులు
ఉ అసలు అటెండెన్స్ కావాలంటే ఎవరు వెనకాల తిరుగుతాం ఫ్యాకల్టీస్ వెనకాల అసలు లెక్చరర్స్ ఫేస్ చూసి తిను కూడా చేసేవాళ్లను గుర్తుకుందా
ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నాయి ఇంకో వన్ ఇయర్ లో గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతు తుంది ఏం చేయాలో ఏమో అర్థమే కాలేదు
నిజమయిన తర్వాత ఎవరు ఎక్కడ సెటిల్ అవుతారో ఏమో కూడా తెలియదు అసలు ఏమి ఐడియా లేదు ఇక్కడ రాసి పెట్టిందో రాత ఏమో
నువ్వేమైనా ఫ్యూచర్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నావా లైక్ హైయర్ స్టడీస్ వెళ్తావా లేకుంటే జాబ్ ఏదన్నా చూసుకుంటావా
నేనైతే మోస్ట్లీ జాబ్ కోసం ట్రై చేస్తున్నా కానీ అబ్రాడ్ కూడా ఒక ఆప్షన్ ఉండడిగా కానీ ఎంత హైయర్ స్టడీస్ పైన అంత ఇంట్రెస్ట్ లేనని జాబ్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాన్న
అంటే లైక్ అబ్రాడ్ అంటే డ్రీమ్ లైఫ్ కదా
అంటే అవును కానీ స్ట్రగుల్ కూడా అంతే ఉంటుంది కదా బయట పేరెంట్స్ ఉండరు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఉండరు అక్కడ స్ట్రగుల్ చాలా చేయాలా ఉంట మనమే చేసుకోవాల అన్ని మనమే చేసుకోవాలి కదా
చు నేను మాత్రం ఎ టెక్ లేదా ఎంబఏ గురించి ఆలోచిస్తున్నా మోస్ట్లీ ఎ టెక్ చూద్దాం అనేసి కుంటన్నా ఇక ఏమన్నా తె సా హైయర్ స్టడీస్ గురించి
ఆ ఎంబీఏ పైన అయితే కొంచెం తెలుసు ఎంబీఏ చేస్తే కోఆపరేట్ లైఫ్ ఉ సెటిల్ అవుతావు ఏంటెక్ ఏమైనాకు తెలియదు
కానీ ఎంబిఏ లో చాలా కాంపిటీషన్ ఉంది కదా కాంపిటీషన్ కూడా చాలా ఉంది ఎంబిఏ లో అందుకనేసి ఇంటెక్ అనేసి అనుకుంటున్నాం
ఆ ఎంబిఏ అయినా ఎటెక్ అయినా రెండు ఏమంతే ఈజీ కాదు కానీ ట్రై చేస్తే డెఫినెట్ గా అచీవ్ అవుతాం కదా
నువ్వు మోటివేషనల్ స్పీకర్ లాగా మాట్లాడుతున్నావరా
గేమింగ్ అను నన్ను ఇది అడ్వైస్లు అడుగుతాను కాబట్టి నేను చెప్తాన్నా నిజం నిజమే ఇవంతా ఎంబిఏ ఎంటెక్ రెండు కొంచెం టఫ్ఎ
బైదవై మన క్లాస్ రీయూనియన్ ఫ్యూచర్ లో చేసుకుందామా లైక్ ఓక్ వేలా అరేంజ్ ఆర్గనైజ్ చేస్తే నువ్వు వస్తావా
ఏం గెట్ టుగెదర్ లాగానా సొ గెట్ టుగెదర్ లాగానా ఉమ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిస్తే ఎంత ఫన్ ఉంటుందో కదా
అప్పటికి ఎవరు మ్యారీడ్ ఎవరు సింగిల్ అనేది చూడాలి
హ్మ్మ్ నువ్వు ఫస్ట్ మ్యారేడ్ అవుతాన అనుకుంటాన్నా
నో వ్వే నేను కేరీర్ ఫస్ట్
సేమ్ ఇయర్ కానీ లైఫ్ లో సర్ప్రైజెస్ ఉంటాయి కదా ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి ఏం తెలుసా ఉ ఉహు ఇంకా ఇవి మన ఫ్రెండ్షిప్ మాత్రం ఇట్లే కంటిన్యూగా ఉంటే బాగుంటుంది
పర్సన్ డిస్టెన్స్ ఎంత ఉన్నా మన బాండ్ స్ట్రాంగ్ గానే ఉంటుంది
ప్రామిస్గా చెప్తాన్నావా
ఆ ప్రామిక్
ఊ ఇంకేమి పేపర్ అయిపోయిందా రాసేది
లేదు ఇంకా వన్ ఇయర్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ కదా మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యది సో దే ఏం లేదు జస్ట్ ఊరికె కొంచం చిల్లవు తున్న నెక్స్ట్ ఇయర్ అనేసి ఇంకా చూడాల నెక్స్ట్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు మనం థర్డ్ ఇయరే కదా
అట్లా అంటే ఏంటెక్ లో ఎన్ని పేపర్స్ ఎన్ని పేపర్స్ రాయాల మనం
తెలిదు నేను ఇంకా బీటెకే కదా ఇంకా ఎం టెక్ జాయిన్ అవ వళ్ళి అనుకుంటాను
కొంచెం ఎంటెక్ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ పైన స్క ము
మొత్తం ఇగ గ్రాఫిక్ రికార్డ్ చేసి ఎల్లిపో ఇంకేం మరి విశేషాలు
నాక్ తెల్సి ఎంత వరకు మాక్క చదువుతా ఉంది ఎంటెక్కు ఒక టూ త్రీ జర్నల్స్ ఏమనారాయాల్సి వస్తుంది అనుకుంటాన్నో
ఇంకేం మరి తిన్నావా
ఉ తిన్నాను ను తిన్నావా పేషల్ అంటే ఈ కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసి
ఊ
కా రాసలు పప్పు అన్నం చేసినారు మీ ఇంట్లో ఏం చేసారు
మా ఇంట్లో బిర్యానీ వెసారు
ఓహో మన ఫర్క్ పనైతది ఇప్పుడు మళ్ళీ బిర్యానీ నా
అంటే ఏ రోజు సెలబ్రెస్ చెసుకున్నాం
ఇంకేం స్వీట్స్ లో ఏం చేయలేద
ఇంకేంది
అ ఓ మీ ఇంట్లో అందరూ బాగున్నారా
ఆ అందరు బాగున్నారు
ఉ మీ పిల్లి బాగుందా ఇక్కడ మే మీ పిల్లి ఆడుకుంటా ఉందా
తినడం పడుకోవడం
అంతేనానా నైట్ జాగరణ చేస్తున్నామో కదా చప్పుడే నైట్ అంతా మెల్కొని ఉంటుందేమో కదా
ఆ
ఉ హ సరే అయితే మళ్లీ చేస్తాను బాయ్
ఏక్ సావు చార్ బాయ్ ఉ ఆ ఇంకెమని విశేషాలు
చెప్పు చెప్ప ఏమో మీ కాలేజ్లో ఫెస్ట్ జరుగుతుంద అంటే కదా అన్నారు
చ్
ఉ
ఎన్ని
ఫెస్ట్ జరుగుతుందంట కదా మీ కాలేజ్ లో
ఆ టుమారో డే ఆఫ్టర్ టుుమారో
ఆహ ఏమైతే బాగా ఎంజాయ్ చేస్తారు
అవును మీరు కూడా రావచ్చు ఏమంటే మనీ పే చేయాలి
ఆ ఎంతంటుందో
ఒక టూ థౌజండ్ ఉంటుంది పాస్ ఉ
ఊ చాలా ఎక్కువే
ఉ
టూ థౌసండ్ అంటే చాలా ఎక్కువ టీవీ సౌండ్
నా దగ్గర ఇంకో ఐడెంటి కార్డు ఉంది నువ్వు వస్తావ అంటే ఇస్తా
సర్లే ఇయ్యి అసలైనది
అ
కొన్ ర్స్ కూడా అంతంత మనీ ఉండదేమో ఐపిఎల్ స్టేడియమ్స్ కూడా అతుంది మీ కాలేజ్ కి
తౌజను ఉంటందిట్లా
ఉ ఏందది డిగ్రీకి స్కూల్లో ఫంక్షన్ కి టూ థౌజండ్ అంట పాస్ ఎక్స్ప్రెషన్ సో అంతా పెట్టాలా
అంటే ఫుడ్ కూడా పెడతారు మా వాళ్ళందుకనీ
ఆ ఏం పెడతారు ఫుడ్ మనమే కొనుక్కుంది లేట వాళ్ళ పెడతార
లేదు ఉప్మా పెడతారు
ఓహో ఉప్మా మాత్రం వదలరుగా వాలు
ఉహు
ఉ ఇంకా ఎన్నో ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఉన్నాడు జై వీలమంతా
అందుకే పాస్ టూ తౌసండ్ వచ్చంది
ఓహో దానిగ్ మల్ ఫీస్ కట్కల్సినే ఇదవను లోపల అన్ని ఫ్రీగా ఏమనా పెట్టారేమ
అంటే జస్ట్ ఇంటర్వ్యూ ఫీజ్ టూ థౌసండ్ మళ్ మీంకేమైనా కావాలంటే కొనుక్కకోవాల్సిందే
ఇంకా నైడుకుడా బిర్యానీ కూడా వస్తా దీంట్లో డెకరేషన్ చేస్త వైట్ పేపర్స్ మ డకరేషన్
హ
ఏ వైట్ పేపర్స్ అదేడి డెకరేషన్ కలర్ పేపర్స్ అన్నా చేసిడి కొంచెం బాగుంది కదా
అంటే వాళ్ళకి కలర్ దొరకలేదంట అందుకనేసి వైట్ ఈజీగా దొరుకుతుంది అనేసి బడి చేసారు
అంతే న కార్డ్ పేపర్ చింపేచుకుని తంటారులే ఎట్ పెడినాను రికార్డ్స్ పేపర్ చినిపేసుకొని యూస్ చేసుకుంటను నాకు తెలిసిన తప్పు ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నా సరే అయితే నువ్వు వస్తావ అంటే నాకు చెప్ప అ నేను ఐడి కార్డ్ అరేంజ్ చేసి పెడతా
ఉ సవి టుమార నా ఫంక్షన్ సరే అవేం చేసి పెట్టి ను ఒకవేళ మే ఇదు
ఆ సరే బయ